మరి ఏం చేస్ కున్నారా
ఏం లేదక్క మీరు
ఏం లేదు రా వుత్తినే కూసున్న
ఉహ్ హు తిన్నారా
ఆ తిన్నాం రా మీరు
ఆ ఆ తిన్నాం తిన్నాం
ఏ వండిరు కూర
బీరకాయి
బీరకాయ ఉండి రా నిన్న మీరు ఎగ్ పఫ్లు తిన్నారా
అవును ఓ సెగ్ దాదా
సో ఫ్లూ
ఉంటది ఇక్కడ
అదే
అంటే అవి ఈవినింగే తెచ్చి ఉండే మేము
ఆహా
ఇప్పుడు ఇస్తార్ దావత్ కి పోయినం ఇగ అయి అట్లనే ఉన్నాయి తినలే
ఆహా
సో ఇగ నైట్ తరావి అవన్నీ చదువుకొని అప్పుడు తిన్నాం ఇగ
తులు
ఈసారి బయట నుంచి ఎవ్వరు రాలేద క్క మ్మ్ అవును నేను మేము కూడా అదే అనుకున్నాం.
పోయిన సారి ఇచ్చిన డ్రెస్ బాగున్నది కదా
అవును అవును
కుంటున్నావ అది ఇప్పుడు అదొకటి గ్రీన్ ది ఒకటి రెండు ఒకటే వేసుకుంటున్నావ్ కదా
లేదు ఇగ ఈ గ్రీన్ది కూడా మొన్న మొన్న ఒకసారి వేసుకున్నా, ఈ నిన్న ఒకసారి వేసుకున్న అంతే,
ఆ మీరు తెచ్చుకున్నారు కానీ నాకు చెప్తే అది ఎంత పడ్డది మీకు డ్రెస్స్.
ఎంతనో ఉండేయ్
టూ హండ్రెడే మో గద
టూ ఫిఫ్టీయో త్రీ హండ్రె డో
ఆ అప్పుడు నాకు చెప్తే నేను కూడా ఒక రెండు తెప్పించుకునేదాన్ని మంచిగా మా ఆయన డబ్బులు కొట్టేటోడు.
మ్మ్ ఏమో ఇగ సడన్ గా అటు పోయినాం మేము తీసుకున్నాం
ఇప్పుడు ఎక్కడ పోతారీగా మమ్మీ ఏమో అడపోతుంది మీరు బోరు ఇప్పుడు స్
హ్మ్
ఏమో నేను కూడ ఒక రెండు డ్రెస్సులు తీసుకుంటున్నా ఇగా మళ్ళీ మా బాబు ఫంక్షన్ కి మా తమ్మా డస్ తులు డ్రెస్ కొణిత్తా అన్నది ఇగ వర్క డ్రెస్ తీస్ కోకుండ నార్మల్ గా త్రీ పీస్ సెట్ సుంటాయి గ నార్మల్ డైలీ యూస్ అట్లాంటి ఒ ఒ మూడు నాలుగు తీసుకుంటా డబ్బులతోని సప్పుడయక
అవునా తీసుకో తీసుకో నేను కూడ తీసుకోవాలి టాప్స్ ఏమి లేవు నా దగ్గర
ఒక పను హ్మ్ హ్
హ్మ్
ఎప్పుడు మరి ఇగ ఎప్పుడు అయిపోద్ది కాలేజ్
గుడ్ నైట్
అవునా అయిదింటికి
హ్మ్ ఆ అంతే తర్వాతకి ఏమైనా ఉం ఇంటర్న్షిప్స్ లేదంటే జాబ్
ఉ ఈ వన్ మంత్ ఉండరా మీరు కాలేజ్ లో
ఉ అవును ఓడిపోతాము ఇంకా
ఏమైనా
మేము ట్రిప్ వేసుకోవాలంటే మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ట్రిప్ వేసుకుంటారు. ఇంకొకరు పంపిస్తే ఒకరు పంపియ్యరు ఒకరు పంపిస్తే ఒకరు ఒకరు వస్తే ఒకరు రారు. పెద్ద టాస్క్ ఏ ఏమంటారో లాస్ట్ వరకి
అవునా చూసి ఒక రోజు చూసిపోయిరాండి. మంచిగా లాస్ట్ కదా లాస్ట్ ఒక మెమొరీ ఉంటది కదా ఏం చేసిన నువ్ ఫ్రెండ్స్
ఏమి లేదు కూర్చొని ముఖానికి పెట్టుకుంటా నా అంత అపోయి ఏం చేస్తా మరి
మీ పని మంచిగ ఉంది నేను కూడా పెట్టుకోవాలి ఇప్పటి నుంచి మోహానికి ఇందాక కొడుకు పెట్టుకొని ఇయట్లేదు రా నన్ను లేకపోతే పెట్టుకునేదాన్ని
అవునా
ఆ అస్సలు ఆయన పెట్టుకొనియడ్
ఆ
అందుకే పెట్టు కోట్లేను ఏమో చూస్తా చూసి పెట్టుకుంటే పెట్టుకుంటా ఇగ రేపటి నుంచి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయి బండుకు కున్నప్పుడు పెట్టుకుంటా
ఊ అంటే ట్యాన్ బాగుంటది కదా మన ఫేస్ మీద ఓ
పెట్టుకొని ఇగ ఆయన లేచే వరకు కడుగుతుంట అయిపోద్ది
అంతే
ఆయన బండుకున్నా మళ్ళీ నేను పక్కనుండాలి ఆయనకి నేను పక్కన లేకున్నా లేచిపో కూసుంటడు
ఊమ్
అందుకే ఇప్పుడు ఎట్లనో ఏం ఇంతసేపు బాగానే బడుకున్నడు నేను లేకుండా ఇప్పుడుప్పు ఇప్పుడు లేసుకు ఈ అంటడు తెల్వదు
అవున
ఆ మళ్ళీ ఉరకాలి నేను ఆయనకు ఈ అంటే
హుమ్
ఈ రోజు మేమంతా చెద్దర్లు అవడ్ని
అవున ఉమ్
ఈ ఇళ్లు దిన్
ఎవరు ఎవడు ఇప్పుడేందకునా
ఇగ్నా తాను
అహు లేదాక్క అదేవ్ మమ్మీ కూడా అదే న బ
ఊ డ్యాన్స్లు ఏత్తారా మరి మీరు
అయే ఏం ఇంగ ఆట ఎక్ జస్ట్ మాది మేమే ఎంజాయ్ మేం స్టేజ్ ఎక్కి ఇప్పుడు డాన్స్
అట్లా వెయ్యాల్రా మీరు
అ మేమ్ ఆ స్టేజ్ మీద అసలు స్టేజ్ మీద ఏస్తే ఎవ్వరు చూడరు తెలుసా ఒక్క మాటలో చెప్పాలంటే
హు
ఎందుకంటే అత్తయ్ అంతమంది రాష్ట్ ఇలా అంతమంది పబ్లిక్ లో ఎవరిస్త
అవున్ నిజమే
ఎవ్ ఎవ్వరు జూడ
ఏమంట్రు మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్ నుంచి ఒక ఇగొ ఓ అమ్మాయి వచ్చించి చూడు
హువ్
అమ్మయి ఉన్నదా అసలు
ఉంది ఉంది మొన్ననే ఇంటికి పోయేసి వచ్చినా ఊ ఉన్నది
ఆమె తిరుమల ఇగా మీ ఊరు పక్కన అమ్మాయ్
మ ఊరి పక్కన అమ్మాయి కూడా ఉన్నది
ఉన్నదా
అ
ఆహా ఆ రేపు మరి మళ్ళీ అందరత్తార్రా లేకుంటే నువ్వు ఒక్కదానివే వస్తవ
ఆ అందరు వస్తున్రు మా ఫ్రెండ్ నేనైతే ఇద్దరం వస్తున్నాం.
ఆహా ఇప్పుడు మీకు రూమ్లు ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా అందరస్తరా
ఆ వాళ్ళు ఇగ ఉగాదికి ముందు పోతరు. ఉగాదికి ముందు ఎందుకు పోతారు ఆ వాళ్ళే అంటే వాళ్ళు మొన్న ఒకసారి పోయి వచ్చిర్రు మధ్యల
ఆహా
ఊ
మాక్ గూడ ఈడ మా ఇంటెనుకా ఒక అక్క వాళ్ళు ఉప్పలమ్మ చేస్తున్నరు రేపు మా ఇంటెనెకే మా ఇం ఎనుకా కొత్తిల్లు గట్టిర్రుగా వాళ్ళు వాళ్ళూ వా అమ్మాయి ఒక అమ్మాయి ఉంటది చూడు లడ్డమ్మాయి
అవునా అవునవును
ఆ వాళ్ళు ఉప్పలమ్మ చేస్తున్నరు రేపు రేపు వాళ్ళు రమ్మన్నరు అయితే ఇగ నేనూ బావ అన్నడు ఆమె ఉపవాసం ఉంట టుంది రేపు రేపు రాదామె అని చెప్పిండు ఇగ నేను ఎట్లైన పోనుగద దా అ ఇగ రాదు అని డైరెక్ట్ చెప్పకుండా ఆమె ఉపవాసం ఉంటది రే శుక్ర శుక్రవారం కదా అని చెప్ప ప్పిండు మళ్ళీ సండే రోజు మాయింటేనుకో ఇం ఇంకా కొత్తిళ్లు కట్టినోళ్ళు ఇళ్లలోకిపోతున్నారు. మళ్ళా ఆ ఫంక్షన్ అయిపోయినంక మళ్ళీ మంగళవారం పాలించనే ఆ అమ్మ ఏదో పండుగ ఉంది ఎల్లమ్మ పండుగనో ఏమో ఉంది. దానికి కూడా పిలిచి లేదో ఏమో ఏడిగ్ బో అ
మనమేడికి పోము
ఊలా అందరిమో అ
అవునా
నాకు అట్ల పోయే అలవాటు లేదు ఏమ్ మా ఇడి కడు
రేపు కాాలేజ్ లేడా మరి
రేపు ఇక రేపు అంచెలు ట ఎక్పోయి స్టార్ట్ కదామ్ మాకు ఉన్నది రేపు మూడు రోజులు కాలేజ్ మొత్తం ఫుడ్ స్టాల్స్ పడతాయి ఫుల్
ఆ ఇక మంచిగా తిను ఎట్లనా రోజా ఉన్నప్పుడు తినలేదు కదా
ఎక్క పైసలు రెండు వందలే ఉనాయి
ఆహా నేను ఒక వంద రూపాల్ కొడతలే దగ్గర మొత్తం డబ్బులు అయిపోయినాయిరా మీ బావ మొత్తం కతం చేసిండు, మళ్ళీ నాకు డబ్బులు పడితేనే నాకున్న డబ్బులన్నీ కతం చే వచ్చిండు ఉ ఈ రోజు కూడా టెన్ రూపీస్ షాప్ లో పోతే ఆ అయిపోయినా డబ్బులు టెన్ రూపీస్ షాపులు అో ఇవ తెచ్చేసరికి ఇ అయిపోయినాయి మళ్ళీ దా అట్లా మళ్ళీ ఈరోజు హారాహణ కు ఒక హుడి తీసు పున్నాం
అవునా
కల్లా నైన్టీ స్కిట్స్ వాళ్ల దాంట్లో వన్ వన్ సిక్స్టీ అయి పోయినయి అట్లా డబ్బులు అన్ అయిపోయియి మల్లి రెండు అ ఐస్ క్రీమ్లు తిన్నడు ఒక థమ్ సాఫ్ దాగిండు
హ్మ్
అస్సలు ఇంటలేడు మాట
కొట్టాలి
కొడితే కూడా ఇంట లేడురా కొడితే అదేమంట్రు ఆ ఫోన్ ఇసిరి కొట్టిండు పక్ తోకి ఇస్టీ కొటిగా ఆడ ఉన్నాడనే ఫుల్ ఏడు తాండు ఏడుత్తా అంటే మళ్ళీ ఇగ మా ఇంటికి తీసుకొనొ చేసినం ఏడుస్తుండని వాళ కూడా ఒక్కటే ఫోన్ చేసి మాట్లాడు మాట్లాడు అని అంటారు ఇగ నాది నాకే కావట్లేదు ఇగ వాళ్ళతోనే మాట్లాడాను అనే పి మాట్లాడచిన వాళ్ళతోని కూడా నీ అయిపోయినం కవాల
అవునా
వాళ్ళు నాతోని మా ట్లాడిరు కానీ నేను వాళ్ళతోని మాట్లాడకపోతే ఫీల్ ఐతారు వాళ్ళు మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారుగా వాళ్ళు తెలిసిన అమ్మాయిలు ఇంటి పక్కన అమ్మాయిలు వాళ్ళు ఊరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళ్ నేను చెప్పి వాళ్ళు మా
అవునా నేను కూడా ఇగ నేను కూడా ఈ రోస్ తాలే
ఆ ఇక నాకు ఎవరు తెలిసి ఇ ఊర్లో ఎక్కువ ఇగ మీరంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు. కదా అని నీకే చెప్పిన సర్ల్ ఏమోరిగా
సరే అక్క ఆ బాయ్